హలో
హలో
హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నాం తిన్నారా
ఏం చేస్తున్నారు
నేనా ఏడు స్కిల్స్ అని ఒకటి ఇచారూ మాకి అది కంప్లీట్ చేసుకుంటున్నా
అవునా దేని రిలేటెడ్ అది
ఇదా ఏదో కోర్సు సర్టిఫికేట్ వస్తుంది ఆ మన కోర్ సైడ్ ఏదైనా గాని తీసుకోవచ్చు అన్మాట ఒక కోర్సు ఆ కోర్సు నేను వెంబడే ఇచ్ సిస్టమ్స్ తీసుకున్నా మీకు లేవా ఇలాంటివి
ఆ మాకీ ఉన్నాయి చెప్పారు కానీ నేను చేయలేదు
అలా ఎందుకు
లేదు ఇంట్రెస్ట్ లేక చేయలేదు
ఇంట్రెస్ట్ లేదా అ
మాకు ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయా
ఆ
వా వాటికి ఎలా అలా చూస్తున్నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి
ఐటీ చూస్ చేసుకున్నారా
కోడ్ చూస్ చేసుకున్నాను ఇంకా కానీ కోడ్ తక్కువ వస్తున్నాయి అంటున్నారు మా కాలేజీ ల వాళ్ళు
టి కంపెనీస్ చాలా వస్తున్నాయి కోడ్ మాత్రం తక్కువ వస్తున్నాయి కానీ ఇన్న ఇంకా ఎన్నాళ్ళ ఇంకా ఈ బ్రాంచ్ చదివి ఐటీ సైడ్ పోతే ఎందుకు అనేనేసి దానుకున్నా ఇనాలి
ప్రీపేరతున్నారా మరి
అప్పుడప్పుడు ఇలా చూస్తున్నామండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏమి అనేసి రీసెంట్ గాని నాంది ఫౌండేషన్ వాళ్ళు స్కిల్ అదే సాఫ్ట్ స్కిల్స్ వర్షాప్ అంటే కండక్ట్ చేసారు కాలేజ్ లో
ప్చ్
వాళ్ళు మంచిగా చెప్పారు ఇంటర్వ్యూల ఎలా ప్రజెంట్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి అట్టయారు అ చెప్పారు మీ కాలేజ్ లో బాగా వస్తున్నాయ ప్లే మదా సిక్స్ డేస్ ముందు
ఊ హు బాగ నేర్చుకున్నారా
ఆ ఏంటి
బాగా నేర్చుకున్నారా స్కిల్స్ స్కిల్స్ బాగా నేర్చుకున్నారా
ఆ గ్రూప్ డిస్కషన్స్ ఇకా జామ్ సెషన్స్ ఇంటర్వ్యూ అన్ని కండక్ట్ చేసారు యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసాం అందులో
నార్మల్ గా క్లాస్ లో ఏదనా చెప్పాలి అంటే భయపడే వాళ్ళం అనమాట ఏం చెప్పాలరే ఏం లే దట్ ఇంకా ట్రైనింగ్ లో అయితే అలా ఏం లేకోకుండా ఏదో తెలిసిన విధంగా వెళ్ళిపోవడం అంటే ఆ క్లాస్ లో కొద్ది బానే ఎక్స్ప్రెస్ చేసామయ. వేరే వేరే సెక్షన్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అంత ఏం భయం అనుపిఇంచలేదు. ఇకా క్లాస్ లో వాళ్ళు ఇంకా అంటే నార్మల్గా ఇంకా క్లాస్ లో వాళ్ళంటే ఇంకా డైలి ఇ వాళ్ళదే కదా అలా భయం ఉ ఉండకూడదు కానీ రివర్స్ అనమాట వేరే సెక్షన్స్ వల్ల ఉన్నా ఏం భయం లేకుండా మీ తలా ఏంచేరే జరగలేదా
మాకు నాంది ఫౌండేషన్స్ జరిగింది ఇంకా ఇగ్ నైట్ వర్క్ షాప్ జరిగింది రీసెంట్గా ఉమ్ ఈ ఇగ్ నైట్ వర్క్షోషాప్ అయితే ఆ ఇదంతా ఇది ఐ ఒ టి గురించి చెప్పారు
ఆ
ఇంకా ఆటినో యూస్ చేసుకొని
ఊ
ఎట్ల రియల్ టైమ్ లో ఒక ఉ ఎస్ పిత టూ ఈ ఎస్ పి ఎయిట్ టూ డబల్ సిక్స్ సెన్సార్స్ వీటన్నిటి గురించి చెప్పారు ఒక చిన్న మిని మినీ ప్రాజెక్ట్ కూడా చేసాము మేము ఆ చేసాం హన్స్మన్న ఎక్స్పీరియన్స్ ఉంది మిని ప్రాజెక్ట్ కూడా చేసాము
అవునా ఏం చేశారు మినీ ప్రాజెక్టు
ఎనీ ప్రాజెక్ట్ వచ్చేసి కాలేజ్ బస్సు మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట
ఆ
ఇది మా కాలేజ్ లో అంటే మా డైలీ మేము మా కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీస్ వాళ్ళు బస్ నెంబర్స్ అనేవి నోట్ డౌన్ చేసుకుంటా ఉంటారు అన్నమాట ఎన్ని వెళ్తున్నాయి ఎన్ని ఉన్నాయని వాళ్ళకి కష్టం అయితుందని మేము స్మార్ట్ వర్క్ గా ఆ వాళ్ళు ఎక్కడున్నా మొబైల్ యూస్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఈఎస్పి ఎయిటు ఎయి ఈఎస్పి థర్టీ టూ యూజ్ చేసి చేసాము
అంటే ఇంకా ఇప్పుడు ఒకవేళ ఏదైనా బస్సు పోయి మళ్ళీ అయినా వచ్చినప్పుడు అప్పుడు కౌంటింగ్ కౌంట్ అవుతది కదా ఇప్పుడు కాలేజ్ లో ట్వంటీ ఫైవ్ బసెస్ ఉన్నాయనుకోండి
ఉమ్
ట్వంటీ ఫైవ్ లో అంటే ట్వంటీ ఫైవ్ ఎంటరయ్యుంటే ఇంకొక బస్సు ఏదన్నా మళ్ళీ ఇంకొక సారి వచ్చిందనుకో అప్పుడు కౌంట్ ట్వంటీ సిక్స్ అయిపోతది కదా
దాని మీద ఇంకా మేము వర్క్ చేయాలండి అంటే మేము నార్మల్ గా జస్ట్ కౌంట్ మీదనే అంటే పెట్టామంతే దాన్ని ఇంకా అడ్వాన్స్ వర్షన్ లోకి
ఇన్షన్ చూడండి
ఆ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా
యా అదే ఏదన్నా స్కానర్ అట్టా ఏమన్నా పెట్టేసి
ఆ
దాన్ని బ్లింక్ అయి ఓటి యాప్ కి కనెక్ట్ అయ్యేలాగా అట్లా చూడండి
ఆ ఓకే
ఉమ్
ట్రై చేస్తున్నాం
ఆర్ఎఫ్ ఐడి కార్డ్స్ వాడొచ్చు కానీ ఇంకా అది ఇప్పుడు ఇంక అన్నిటిలో రూ
ఉమ్
ఇది ఏమన్నా స్కానర్ అది పెట్టి ఏమన్నా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్ గా ఉంటది
ఆ అదే చెయ్యాలని అనుకుంటా ఉన్నాము మా బ్యాచ్ మెంబర్స్ అంతా
ఆ
ఇ ఈ
ఇంకా ట్రైనింగ్ అవేం జరగలేదా మీ కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎలా
ప్లేస్మెంట్ ట్రైనింగ్ జరిగింది ఒక వన్ మంత్
ఆ బా చెప్పారా?
ఏం చెప్పారు కానీ గుర్తులేదు
అలా ఎలా అండి ఏ ఏ టూల్స్ నేర్చుకున్నారు?
సందులో వివాడో ఇంకా అస్సలె ఇంకొకటేదో ఉంది.
ఉమ్ మాకు వీఎల్ఎ సై ట్రైనింగ్ చెప్పారు కానీ, వాళ్ళు వివాడో పైనే చె ప్పారు ఇంకొన్ని టూల్స్ కవర్ చేసింటే బావుండు అనిపించి అంటే కొన్ని కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాడతారు కదా.
ఆవున్ అంటే ఎక్కువ అవి ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంటాయి. స్టూడెంట్స్ కి అర్థం అవ్వాలనేమో
ఉంటాయి కానీ ఇప్పుడు నేను విన్నదై అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ క్యాడెన్స్ అ వాడుతున్నారు.
ఏంటి
ఇంకాస్ ఇంకావు ఫినాప్సిస్ అవి కూడా కొంచెం మైక్రోవిండ్ అవి కూడా కొంచెం స్టూడెంట్స్ వాడొచ్చు అంత ఈజీగానే ఉంటాయి కానీ కొంచెం అ ఇట్లా జస్ట్ టచ్ చేసిన్న వాటి ఈజ్ వాట్ అని బావుండేమో అనిపించింది.
ఆ వివాడో ఇంకో అది వచ్చేసి ఇంకొకటి ఐఎస్ ఐఎస్ షార్ట్కట్ అని నుండి దాంట్లో మనం సర్క్యూట్ డిజైన్ చేసి అఔట్పుట్ చెక్ చేసుకోవచ్చు. అది కూడా చెప్ తర్మాకు అయింది
తేడా
మ్
ఉ
థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకటి ఎదో జరిగింది అందులో వాళ్ళు కైలు చెప్పారు.
ఉ పెంబడేడా మీరు మాట్లాడుతుంది.
ఒ ఆహుహు
ఊ
ఇంతకు ముందు ఒకటి జరిగింది అందులో ఓ కైల్ ఆ పీసీబీ పీసీడిబీ సైన్
మాకు అల్టిఎమ్ ప్రోటీఎస్ మీద కొంచెం అలా చెప్పారు
వాచ్ మెన్ వచ్చేసాం
కోరిలేటెడ్ కంపెనీస్ ఏవేవో తెలుసా మీకు
ఉన్నయ్ కాల్కమ్ మీడియా అవేవో ఉన్నాయి కదండి అంతేలే
అంటే దానికి అలా ఆ ఇంటర్వూస్ కి ఎలా ప్రి పేర్ అవ్వాలి అండ్ వాళ్ళు రౌండ్స్ ఏమేమ్ ఉంటాయి ఎలాంటి క్వశ్చన్స్ అడు తరువలా
అలానా అంటే ఇంకా మనకి స్కిల్స్ బాగా ఉండాలా
ఆ
అంటే వాళ్ళ ఇంటర్వ్యూ లో అంటే చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ యే అడుగుతారంట ఇంకా సీ పైతన్ కొంచం బాగా అంటే సీ బాగా తెలుస్తుంటే బెటరు ఇంకా ఏంబ్రేడ్ సైడికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా కాన్ఫిడెంట్ గా మనకి ఏ స్కిల్స్ ఉన్నాయి
అంటే ఫస్ట్ మనకు కొంచెం సీ బాగా దెలిస్తే ఎమ్బిడేడ్ సి ఈజీగా నేర్చేసుకోవచ్చు అన్నమాట కొంచెం సీ పైన బాగా గ్రిప్పుండాలా అ
ఆ ఓకే
సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఏంటి మన వచ్చిన స్కిల్స్ అన్ని ట్రూ ఇన్ఫర్మేషనే ఉండాలా తప్పుగా అంటే మనకి లేని స్పీల్స్ గూడా ఉన్నట్టు చెప్పడం అలా చెప్పొద్దు
చ
ఉమ్
ఉమ్ ఇంటేన్ షిప్ చేస్తున్నారా మీరు
చేయాలి మాకైతే కాలేజీలో వాళ్ళే చెప్తాము అన్నారు ఇంకా క్లారిటీగా లేదు బ్యాంగుళూరుకి అట్లా వెళ్ళి చేద్దాము అని అనుకున్నాము
ఉమ్ కంపెనీకి వెళ్తేనే బెటర్ గదా ఆ ఓకే అండి
కం ఆ ఏదో చెప్తున్నారు కంపెనీకి వెళ్తేనే బెటరు కొంచెం అక్కడ ఎలా ఉంటది వర్క్ అనేది తెలుస్తది
ఆ
అది ఎక్స్పీరియన్సే వస్తది అక్కడ సర్టిఫికెట్ అలా గూడా ప్రొవైడ్ చేస్తారు మనం చేసినట్టుగా ఉమ్
ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది
అవును సరే అండి
ఉమ్ సరే బాయ్